హలో ఆ చెప్పండి.
మా బాబు టెన్త్ క్లాస్ అయింది సార్ సార్ తీసుకుంటే బెస్ట్ అంటారు డిప్లొమా తీసుకుంటే బెస్ట్ అంటారా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ ఏమన్నా చేస్తే బెస్ట్ అంటారా.
టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా తీసుకోవచ్చు ఐ ఇంక ఏమ్ ఉన్నాయి అది వొకేషనల్ కోర్సెస్ ఉన్నా చాలా ఉన్నవి.
అదే కొంచం వస్తారేమోని కాల్ చేసాను మీకు
టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ తీసుకుంటే బెటరు
పాలిటెక్నిలో ఎ గ్రూ ఏ ఏ గ్రూప్ గ్రూప్స్ ఉంటై సార్
చానా గ్రూప్స్ ఉన్నాయి మెకానికల్ ఈసీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఏఐ
ఓకే ఇప్పుడు అంతా ఏఐ న. డుస్తుంది గాద.
ఆ అప్పుడు ఏంటైతే అప్పుడు ఏఐ నడుస్తుంది‌. కంప్యూటర్ సైన్స్ కి బాగా డిమాండ్ ఉంది. కంప్యూటర్ కోర్స్ బాగా డిమాండ్ ఉంది.
ఓకే ఏఐలో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పడి. పడిపోతదాని ఉందంటున్నారు కదా.
ఏం పడిపోదు ఏం పడిపోదు ఇది ఏఐ. ఫ్యూచర్లో చాలా మంచి అందరికీ జాబులు ఇస్తాది. చాలా మంచిగుంటది ఇ ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్ కంటే బాగుంటది.
ఓకే ఉంటాయ్ సార్.
డిప్లొమాలో చాలా గ్రూప్స్ ఉంటాయి ఒక ఇవి సివిల్ మెకానికల్ ఇంస్ట్రు. మెంటేషన్ కమ్యూనికేషన్ ఆటోమొబైల్. హ్మ్ చాన గ్రూప్స్ ఉంటాయి. ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ మీడియా చానా ఉంట. టయి డిప్లొమాలో వీటిలలో తీసుకుంటే ఎదంటే. తొందర త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటది. ఇది త్రీ ఇయర్స్ లోపల మనకి కంప్లీట్ అయిపోయిది. తే తొందరగా జాబుచ్చే ఛాన్స్ ఉందనమాట.
ఓకే ఓకే. ఇదేంది ఓకేషనల్ కోర్స్ అంటే దా. లో హోటల్ మేనేజ్మెంట్ అని. ఇంకా ఇట్లుంటాయట కదా సార్ వొకేషనల్ కోర్సులో దాంట్లో అవి ఏవైనా బెన్. ఫిట్ అంట. జాబ్స్ ఎక్కువ వస్తారాయా.
వీటి వల్లన ఏందంటే తొందరగా జాబ్ వస్తాది వి జాబ్ వల్ల ఏంటంటే ఇ తొందరగా పెద్ద పెద్ద డిగ్రీ చ. దవకుండా మనకు ఈ డిప్లొమా కోర్సులు అయిపోగానే. ఈ జాబ్లు వస్తాయి వీటి వల్ల ఏంటంటే మనము ఎక్కడ అయితే. టూరిజం ఉందో అక్కడ మనకు తొందర జాబులు ఉంటాయి టూరిజం చేసిన వాళ్ళ పిల్ల‌. చా స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు. జాబ్ వచ్చుది అనమాట కాబట్టి ఇ తొందరగా జాబ్‌లు వచ్చే.
ఓకే ఆహా ఇప్పు కొ. కొంతమందిరు బిఎస్సీ నర్సింగ్ అని. అగ్రి కల్ దానికి ఏం చదవమంటారు.
బిఎస్సీ అగ్రికల్చర్ చాలా బాగుంటది. అది ఏందంటే ఇప్పుడు టెన్త్ అయిపోగానే.
ఈ కోర్సు నర్సింగ్ కోర్సులు ఉంటాది అన్నమాట. ఆ వాటికి అయిపోగానే బి. ఏది బిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ. ఉంటాయి వాటి వల్ల ఏందంటే తొందరగా మనకి ఈజీగా జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మనకి నర్సింగు. జాబ్లు దొరుకుతాయన్నమాట తరువాత మనకి మీట్లీ జాబ్ కొట్టడని. కి చాన్స్ ఉంటదన్నమాట.
బీటెక్ లో ఏమేమి గ్రూప్స్ ఉంటాయి‌. ఎక్కువ క్లిక్ అవుతాది ఏ గ్రూప్ తీసుకుంటే బెస్ట్.
ఆ బీటెక్ లో ఇప్పుడు ప్రజెంట్ అయితే చానా క గ్రూపులు ఉన్నాయ్. కళలుగా చాలా ఉన్నవి గ్రూపుల కా చానా ఉన్నవి ఎందుకం. అంటే ఇప్పుడు అందరు చాలా కోర్సులు కొత్త కోర్సులను ఇంటర్వ్యూ చేస్తున్నారు బీటెక్ లో. కాబట్టి ఏంటంటే బీటిక్ లో చాలా మ మంచి కూర్సలున్నారు. ఏఐ కంప్యూటర్ సైన్సు ఐటీ. బీఎస్సీ మెకనికల్ ఆటోమొబైల్ ప్రింటిింగ్ అండ్ టెక్నాలజీ కమ్యనికేషన్ కంప్యూటర్ సైంస కొ చాలా ఉంటంది
అంటే సిట్టకి తర్వాత కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇట్ గ్రూప్స్డబ్ల్యూ వస్తా ఉంటాయి కదా జాబ్స్ దాంట్లో ఏ ఏ గ్రుప్ చెతే బెసి
గవర్నమెంంటట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రము డిప్లొమాలో అయినా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రూప్ ఉంటుంది తీసుకుంటే మనకి దాంట్లో జే సబ్ ఇంజనీర్ ఆ పోస్ట్లు మనకు ఎలిజిబుల్ ఉంటాము అదే బీటెక్ తర్వాత తీసుకుంటే ఏడబ్ల్యూఏ బీటెక్ తీసుకుంటే వాటికి జాబలు మనకు పొందవచ్చామంటం ఈ వీటికి తీ జాబులు రావాలంటే మనకు కంపల్సరీ టిబ్లీ ఎలక్ట్రికల్ండ్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ ఒక రూపు ఉంటుంది బీటెక్లో అయినా కానీ డిప్లొమా అయినా కానీ తీసుకుంటే మన జాబ్ వచ్చిందిట బెనిఫిట్ ఎక్కువంట
ఓకే ఇప్పుడు ఐఏ జాబులు వస్తన్నాయి అంటున్నారు కదా సార్ ఐఐటీలు వస్తాయి మీకు రిక్రూట్మెంట్ అవుతాగా అక్కడ ఉంటే ఐటీ వస్తే జాబ్ వచ్చినట్టు ఎందుకు అట్లా అంటున్నారు అంటే సట్ వస్తే చ్చితంగా జాబ్ వచ్చింటారా
ఐఐటీలో జాబ్ వచ్చిందంటే అది కొంతవరకు కరెక్ట్ అట్టు ఎందుకంటే ఐఐటి అనేది కొ బ్రాండు కాబట్టి ఎవరైతే ఐటీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్గాంచి స్కిల్స్ నేర్పిస్తారు మంచిగా డిబేట్లు అవన్నీ నాలెడ్జ్ వాళని అదే వాళ్ళు చ స్టడీ మీద ఫోకస్ చేసేసి కంపెనీలు కొన్ని వస్తాయ అన్నమాట ఎయిటీస్కి వాళ్ళని కొంచెం రే వాళ్ళని తీసుకెళ్ళసేసి తీసేసుకొని మంచిగా మంచి ప్యాకేజ్ తీసుకుడతుా అన్నమాట ఆ ఇటిలలో కంపెనీలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ మంది ఐటీలు ప్రిఫర్ చేస్తారు బీటెక్లు కాడ వస్తుంది బీటెక్లు కాడ కొన్ని కాలల్లోకి క్యాంపస్ ఇంటర్స్ వస్తా క్యాంపస్లో వస్తేవారు క్యాంపస్ ఇంటర్ీస్ వాటి వల్ల కూడా స్టూడెంట్స్ తీసుకుంటారు మంచిగా ర్యాంక్ మంచి ర్యాంక్ ఉన్న వల్ల మంచి
ఓకే ఇప్పుడు చేస్తే కూడా కొంచెం బెనిఫిట్ ఉంటదితకి ఎల్లల్ బి చేయయిొచ్చు అంటున్నారు కదా సార్ బీటెక్ దోర బెస్టా లేపో తెల్ల్బి చేస్తే బెస్ట్ అంటారా
ఎవరైతే సోషల్ సోషల్ సైడు సోషల్ సైడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు సమాజానికి ఏమై చే చేయాలనుకుంటే కొంచెంది చేయటం బెటర్ ఏ ఎల్ఎల్బి స బ బీటికి తర్వాత మళ్ళ అల్ బీచ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంతమందిరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్స్ ఫన్ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఉండే ఈ ఎల్ఎల్బీ తీసుకుంటారు దీనివల్ల కూడా మనం చేసుకోవచ్చు ఎల్ ఎల్బీ సువంది బీటెక్ తర్వా కూడా ఎల్ఎల్బీ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఎల్ఎల్బీ చేసుకోవచ్చు
అ ఎ ఇంటర్ ద కూ చే సార్
ఇంటర్వ్యూ ఎల్ఎల్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎల్ఎల్బి డిగ్రీ కోర్స్ కదా డిగ్రీ కాబట్టి ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది చేేసుకోవచ్చు ఇంటిమేట్ ద్వార చేసుకోవచ్చు
ఎమ్ టెక్ ఎమ్ టెక్ కూడ తీసుకోవచ్చు కదా ఓకే ఎన్ని ఇస్ ఉంటా సార్ ఎల్ఎల్బి
ఎల్ఎల్బి ఫోర్ ఇయర్స్ ఉంటది ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు ఐసెట్ రాయాలి ఎల్ఏబి చేయాలంటే ఐసెట్ రాయాలి ఐసెట్ రాసి ఐసెట్ లో కాలిఫై అయితే సార్
ఓకే ఓకే ఇప్పుడు బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తారు కదా ఎంటెక్స్ ఎన్నిగురూ ఉంటాయి అంటే లెక్చరర్స్ క ఇంటి ఎకుంటు అంటున్నాడు కదా సార్
అవునను పాటి కలక్చర్స్కి బీటెక్ ఎంటెక్ ఉండాలో కొన్ని వర కొన్నిటికి ఎన్నికలకి పిహెచ్డడి ఉండలుగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే ఎంటెకులు చాలా స్పెష సోషలైజేషన్ చాలా ఉంటాయి ఒక్కొక్క సోషలైషన్ ఉంటాయి కాబట్టి చాలా కోర్సులు అయితే ఎమ్ బీటెక్ తర్వాత ఎమ్టెక్ చేసుకో దానికి మళ్ళీ పీజీసీ ట్రాయాలి ఇవన్నీ దాంట్లో క్వాలిఫై అవ్వాలి
ఆహా ఇప్పుడు ఎంటెక్ తీసుకోడా అది ప్లేస్ ఏమైనా జాబ్స్ ఉంటా తన మద్దతు చేస్తారంటారు
అవునవును ఎంటీకి తీసిన వాళ్ళ కూడాడ వీళ్ళకి క్వాలిక్ వాటికి ఎలిజిబుల్ ఉంటుంది దానిలో ఫస్ట్ క్లస్ట్ డిగ్రీ ఉండాలి పిహెచ్డి ఉంటే ఇంక ఇచ్చే బెటర్
అంటే దేని తర్త ఇచ్చేస్తా సార్ సార్ అధి
తర్వాత ఎంటక్ చేస్తారు ఎంటక తర్వాత ఒక స్ఫషలీ మీద మనము రీసెర్చ్ చేయాలి చేసి దాని మీద అది మనం చూడాలి చేయాల ఉంటే దాని చేస్తే మకు పహెచ్ డిగ్రీ ఇస్తారు యూనివర్సిటీ నుంచి చేయాలి తీస్
కొంచెం నార్మల్గా చదువుతారు సార్ ఇప్పుడు ఆ అఐ ఐ ఐజీ ప్రలేనింగ్ లో వాటి వీటిలో కూడా తొందరగాస్తు స్తనే వయసు అంటున్నారు కొంచెం పఐటిఐ
నామర చదువుతున్నంటే మాత్రము హైలో హాయ్ కోర్సులోకి వెళ్ళాలనుకుంటే మాత్రము డిప్లొమా తర్వాత బీటిక చెయ్యాలి నామాలు చదువుతాడు మాకు ఇమీడియట్లీ కొంచెం కుటుంబానికి ఆసరగా కుంటే మాత్రము డిప్లొమా తర్వాత డిప్లొమా కోస చేయించాలి డిప్లొమా కోర్స్ చేపిస్తు ఏంటే ఇమీడియట్ జాబ్ వస్తే సింగరేణి ఎలక్ట్రికల్ దాంటల్లో స్టేట్ గవర్నమెంట్ వలలో మనకి ఎక్కువ జాబులు దొరుకుతాయిన్నమాట సెటల్ గవర్నమెంట్లు కూడా జాబ్ దొరుకుతాయిజప్ప మా ద్వారా
అదే ఐటీఐ చూపిస్తే బెస్ట్ బాగా బా బాగుంటాయి కొంచెం కొంచవడం అట్లా ఇబ్బంది అవుతుందని
ఉ
అయిస్ అంటున్నారు చాలా చుట్టాలని అడిగితే అ అలా వచ్చింది మీరు చెప్పేయండి అనేసి అంటున్నా సార్
ఐటీ చెపి చాలా మంచిది ఎందుకంటే అయితే చాలా కోర్సు చాలా ఈజీగా ఉంటుంది ఇది నేర్చుకోవచ్చు అది ఇండస్ట్రీలో ఓరియంటెడ్ కాబట్టి ప్ర ఆర్టికల్ నేర్పిస్తారు జాబు గారు తొందరగా వస్తుందన్నమాట ఎక్కడైనా మ చెడ్లు అవ్వచ్చు
ఓకే ఓకే హ హలో
ఐటిఐలో డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ మేన్ సివిల్ ఉంటుంది ఉంటది ఎలక్ట్రికల్ ఉంటది నెక్స్ట్ డీజిల్ మెకానిక్ ఫిర్ కొన్ని కోర్సులుంటాయ మా ద ఫిట్ ఎలక్ట్రికల్ నేర్చుకున్నాము ఇట్లా వైరింగు ఇవన్నీ చేసుకోవటానికి మనకి ఉంటుంది ఎక్స్పీరియన్స్ డజిల్ మెకానిక్ అంటే ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలలో పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి వాటిని రన్ చేయడానికి కానీ డీజిల్ మెకానికల్ ఉపయోగపడతారు ఫిట్టర్ అ కా కొ మిష వస్తువుకి మనం ఉపయోగపడతం ఫిట్టర్ అనేది కానీ మంచి జాబ్ మంచిగా ఉంటాయి ఇవన్నీ జాబ్లో ఇండస్టలీ ఓరియంటెడ్
అయితే మీ ఐటీ ఎక్కో కొంచెం బాగు కొంచెం ఇంగ్లీష్ కూడా ప్రాబ్లం ఐయితే కొంచం తొందర సెటిల్ అవుతు అంటున్నారు వ సార్
అవునవును ఐటీ చాలా మంచిదమ్మా రైట్ అరే థ్యాంక్ మా రైట్
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్